హలో హలో నమస్కారం అండి
హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఎక్కడ ఉన్నారండి
నేను ఇంట్లో ఉన్నానండి
ఆహా బోంచేసారా అండి
ఆ చేశానండి. మీరు ఎక్కడ ఉన్నారండి.
ఇంట్లో ఉన్నానండి.
మీరు బోంచేసారా అండి
ఆ బోంచేసానండి. ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి. కొంచం ఇప్పుడు వరకు చదువుకొని కొంచెం ఖాళీకి కూర్చున్నానండి. మీరండి.
నేను కాళిగా ఉన్నానండి. నేను మీకు తెలిసిన కొంచం ఆహారం గురించి ఏమన్నా నాతో కొంచం మాట్లాడగలరా అండి. ఇప్పుడు
ఆహారం గురించ అండి.
ఆ అంటే పౌష్టికాహారం అంటే ఏమి ఎటువంటి ఆహారం తీసు ఓ అదే అలా
మాట్లాడతాలేండి.
అంటే మీకు తెలిసిన పోషకాహారం అంటే ఏమిటండి. మీ దృష్టిలో
నా దృష్టిలో అది
అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలండి. మనం పౌష్టికంగా ఉండాలంటె ఎ
అంటే వీక్లీ వన్ టైము మీట్ తీసుకోవాలండి. వీక్లీ మరి ఓ టూ త్రీ టైమ్స్ ఎగ్గు తీసుకోవాలండి.
అవునంట
మరి ఇంగా నైట్ అయితే చపాతి తీసుకోవాలండి.
ఆ
ఇంకా వీక్ ఫోర్ డేస్ రాగి ముద్ద తీసుకొని తినాలండి. బాగా
అంటే పీనట్ అలా ఏమైనా పప్పు
సండే సాయంకల్మ్
అంటే ఎటువంటివి తింటే మేలండి.
అంటే పీనట్స్ మరి అది మిల్ మేకర్స్ అంటారు. కదండి అంటే సోయా సోయా బీన్స్ అంటారు. చూడండి అండి దాంట్లో అధిక శాతంగా ప్రోటీన్స్ ఉంటాయండి. ఎక్కువ అవి కొంచెం ఫ్రై చేస్ మొత్తం తింటే బాగుంటాయండి.
అఫ
మీ మీ మీర్ చెప్పండి అండి. ప్రోటీన్ ఫుడ్ ఏమన్నా తెలిసినట్వి
మీరు నాన్ వెజ్ లో చెప్పారాండి. మీకు తెలిసినవన్ని
అవునండి
ఏ వెజ్ లో అండ్ అందరికి తగినట్టుగా అంటే స్పేషలు
ఆ
అలా అంటె అన్నీ అంటే మొలకెత్తిన పెసల్ డైలీ మార్నింగ్ తిన్డం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి
అవునండి
అలా అంటే పీనట్స్ అంటివన్నీ బాగా తినొచ్చండి పప్పు ధాన్యాలు
ఆ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అంటారు రండి
అవునండి
కాదండి నాకు ఒక్క కోషన్ ఉంది అడగచ్చా అండి మీతో
ఆ అడగాండండి
ఎగ్గు వెజ్జ్ వెజ్జా నాన్ వెజ్జ అండి
అంటే ఎగ్ అది మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి అంటే మనం మా్యాక్సిమం తినేటవన్నీ ఫారం కోల్ లో పెట్టిన ఎగ్స్నే తింటుంటామండి ఎక్కువగా
అవునండి
అవయితే వెజ్జ్ కిందకే వస్త్ వస్తాయండి అంటే వాటి మధ్య ఏమి ఫర్టైల్ కాకోకుండా అవి నార్మల్ గా ఎడిచి పెడతాయిండి
ఆ
అండ్ నాటికోడు గుడ్లు అంటే అవి పట్టలైన ఎగ్గు నుంచి వస్తాయి కానీ అంటే ఆ ఎగ్గు లోపలగానే కొన్ని ఇంకో ఎగ్గ్ ఇంకొక హేన్న్ అనేది ప్రిపేర్ ఉండేకి ఛాన్స్ ఉంటుందిం బ
అంటే ఫారమే గు ప్రిపేర్ కాదాండి ఇంకో హెన్
అంటే అది పట్టేలా అయిండదు కదండి అలా
ఆహ అలాన
ఫారం కోళ్ళు పెట్టే గుడ్లల్లో మనకి చికెన్ వచ్చేదానికి ఛాన్స్ ఉండదండి అలా అండి
అంటే మీరు మీట్ తీసుకుంటారా అండి
అవునండి మన బాడీకి ఇ ఎంతవసరం మె మీట్ ఫ్యాట్స్ అంటే మీ ఇంట్ లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఫ్యాట్స్ అలా ఉంటాయి కదండి అలా మనషియ
వీక్లీ ఎంట అంటే వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకుంటారంా. అండి
అంటే వీక్లీ వన్స్ ఫోర్ ఫ్రెస్ అలా తీసుకోవచ్చా అండి
ఆహా ఎగ్గ్ అండి
ఎగ్గ్ డైలీ తిన్నా
ఆ మంచిదే అండి డైలీ తిన్నా కూడా అంటే ఇప్పుడు మనము చికెన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కదండి పీపుల్ చాలా మంది
అంటే చికెన్ తినడం వల్ల బాడీలు ఎక్కువ వయిట్ చేస్తుందని
ఆహా అలా కాదండి
ఆ
అంటే మనము నైన్టీ పర్సెంట్ చికెన్ చికెన్ సెంటర్ లో దొరికే చికెన్ అంతా నైన్టీ పర్సెంట్ ఫారం కోళ్ళ నుంచి కదండి వచ్చేది
కెమికల్స్ ద్వారా పెరుగుతాయి కాబట్టి
అవునండి
చిన్న పిల్లలకి చానా వ్యాధులు సోకే అవకాశం ఉందండి వాటి వలన
ఆ మనకు కూడా వ్యాధులు ఎక్కువ సోకుతయండి అంటే హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉండదండి
అవునండి హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ అయిపోతాయి
ఊనండి
అంటే నాటి కోళ్ళు తినడం వల్ల కొంచెం మేలే అండి హెల్త్ కి
అవునండి నాటి కోళ్ళ తినొచ్చాండి బాగా
ఉ
అంటే మీరు మటన్ తింటారా అండి
ఆ తింటామండి
అంటే మంత్ మంత్కి ఎన్ని టైమ్స్ తింటారు లేదా వీక్లో తింటారండీ
అంటే మంత్లీ వన్స్ అలా అండి చికెన్ అయితే వీక్లీ తింటాము డ్ మటన్ ఫిష్ పోతే మంత్లీ గా
ఫిష్ తినడం వల్ల అ ఐసు కి చాలా మంచిదండి
అవునండి
బట్ నేను ఎక్కువ తిననండి అది
అంటే ప్రతి ఒక్క ఐటమ్ తినగే అలా ఫిష్ తినకపోయినా వాటికి సంబం అంటే వాటిలో ఉండే విటమిన్ ఫుడ్ ఏమన్నా వెరేటీవి తీసుకున్నా మేలే అండి
అదే అండి ఇవి ఏంటివంటే ఆకుకూరలు తింటానండి ఎక్కువ
ఆకుకూరలు నేను కూడా తింటాను
అంటే అందులో ఫిష్ లో ఉన్న ప్రోటీన్స్ అన్ని ఆకుకూరల్లో కూడా దొరుకుతాయి కదండి
అవునండి
అందుకని ఆకూరలు ఎక్కువ శాతం తినే ఎక్కువ శాతం తింటానండి
అలాగే విటమిన్స్ మినరల్స్ అన్ని బాగుండే లా చూస్ వాలండి మన బాడీ డిహైడ్రేట్ కాకుండా
అవునండి మీకు ఏమన్నా ఫేవరెట్ డిష్ ఉంటే మాతో కొంచెం షేర్ చేసుకుంటారా అండి మీరు
ఆమకైతే ఫిష్ అండి
ఎందుకండి
ఏ ఫిష్ తినడానికి టేస్ట్ బాగుంటుందండి
అవునవును అంటే ఫిష్ లో ఏ పార్ట్ అంటే క్కువ తింటారండి మీరు
పాడుతా అండి హెడ్
అవునా ఎందుకండి
టే బాగుంటదండి తినడానికి
అ హెన్డ్డుపాటు తింటేనే కొంచెం వయసుకి మంచిదండి
అంటే హెడ్ పార్టే బాగుంటుందండి తినడనికైతే కాబ
అంటే హెడ్డుపాడు తింటే మనకి ఐసు కూడా కొంచెం మంచిదండి
ఆ అవునండి ఐస్ అనేది అంటే ఫిష్ ఫీష్ అయి తిన్నా కూడా మంచిదే అండి హెల్త్ కి
అవునండి
ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మన కంటికి కూడా మన కంటి చూపు బాగు మెరుగుపడుతుందండి
అంటే క్యారెట్ కూడా తినొచ్చు కదండి
ఆ క్యారెట్ కూడా తినొచుండి విటమిన్ సి ఉంటుంది
అంటే నేను అంటే నేను డైలీ బీట్రూట్ జ్యూస్ తాగుతానండి బ్లడ్ పడడానికి అది కరెక్టేనా అండి
డం వల్ల బ్లడ్ పడుతుందంటే అది తప్ప అండి
ఎందుకండి
బీట్రూట్ లో ఎక్కువ శాత మరంగా ఉ
అంటే బీట్రూట్ జ్యూస్ లో మనము బెల్లం కూడా వేసుకుంటాం కదండి
ఆ బెల్లం వేసుకోవడం వల్ల ఏ అంటే దానికంటే నేను ఒక చొస్తా అవి పాటించాను కదా మీకు తే అంటే పీనట్స్ అంటే శలిగత్తినాలంటమ్మా అదండి బెల్లం కలుపుకుందినండి రెండుట్లోనూ ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మ మన బోన్స్ కానీ స్ట్రాంగ్ అవుతాయి అంట
అంటే కా్యాల్షియం అనేది ఏ ఫుడ్ ఐటెం ఎక్కువ ఉంటుందండి
మనం తినే ఫుడ్ బట్టే ఉంటుంది అండి మాక్సిమం ఫ్రూట్స్ లో ఉంటుంది
అంటే ఏ ఫుడ్ ఐటెంలు ఎక్కువ ఉంటుందండి
ఇ ఫట్స్ లో ఉంటుందండి ఎక్కుగా కాల్ష్యయం మెగ్నీషియమ్ ల మాక్సిమం గుోవా తింటే ఇం ఫ్రూట్స్ లో నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఫ్రూట్ వచ్చి గువా అండి
అవునండి జామకాయి
అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉ ఉలి అలా హన్న అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్ని అందులో ఉంటాయి
అంటే ఏ సీజన్లో ఎక్కువ శాతం గువా ఫ్రూట్స్ వస్తాయండి
ఏందీ
ఏ ఏ సీజన్లో ఎక్కువ శాతం ఉంటుందండి గువా ఫ్రూట్స్
సమ్మర్ సీజన్లో దొరుకుతాయండి అంటే సమ్మర్ ఎండ్ అయ్యే టైం కి అలా స
అంటే ఇప్పుడు సమ్మర్ కదా మీకు ఏ ఫ్రూట్ అంటే ఇస్ ష్టమండి
నేరాడ కాయలు అంటే ఇష్టం అండి సమ్మర్లో
ఎందుకండి తెలుసుకోవచ్చా
దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయండి ఆ ఫ్రూట్ లో
అవున అండి
డయాబెటీస్ కానీ కొంచెం మేలండి మీకే ఫ్రూట్ అంటే ఇష్టం అండి
నాకు మాడికాయ్ ఇష్ ష్టమండి
ఓకే ఎందుకో తెలుసుకోవచ్చా అండి అంటే ఆ ఫ్రూట్ లో ఏం విటమిన్ ఉంటాయ్ ఏంటి ఉంటాయ్ అని అలా ఏమన్నా
ఆ విటమిన్స్ ఏముంటాయనే నాక్ తెల్దండి
అంటే టేస్ట్ని బట్టి
ఆ టేస్ట్ ఒక చప్ప అంటే సీజన్ కదా
అవునా అండి
మా ఫ్రెండ్ వాళ్ళది తోపుంది పోయి వాడు వాడు మళ్ళీ పిలిచకపోతాడండి తోపలోకి పిలుచుకొని పోయి మాడికాయలు పీకితాడండి అంటే పచ్చి మాడికాయలు ఉప్పు ఏసుకొని ఉప్పు కారం ఏసుకని తింటే బాగుంటుందండి
ఓకే అండి
ఇంకా అండి ఇంగా మీకేమన్నా ఇష్ ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయండి
అంతే మాక్సిమం అన్ని ఫ్రూట్ ట్స్ తినాలండి హెల్త్ కోసం
అవునండి వెజిటేబుల్స్లో అండి
విజిటబుల్స్లో కూడా అన్ని తినాలండి క్యారెట్ బీన్స్. టొమాటో. బ్రింజాల్ అవి అన్నీ. ఓకే అండి. మీకు తెలిసిన. సమాచారాన్ని మాకు, స్పెండ్ చేసినందుకు. ధన్యవాదాలండి,
మీకు కూడా. ధన్యవాదాలండి,